అ
హ్మ్ ఇప్పుడు చెప్పు
చెప్పల్ లక్ష్మిీది ఇంకా వేస్ట్ ఆ
నేను అనుకుంటున్నాను ఆ పిల్లకి ఛాన్స్ లేదు
వస్తే పాపము ఆ పాపకు యూస్ అవుతుంది కదా మేమన్న కొనుక్కునే దాని
అ అదే కానీ ఉండాలి కదా అకౌంట్ ఉండాలి కదా అదే చెప్పినా పాన్ లేదని చెప్పింది
నా దగ్గర కూడా పాన్ కార్డ్ లేదు
అ ఇంకా అప్లై చేయలేదా మొన్న పోయినప్పుడు చేసిండచ్చు కదా పాన్ ఉండాలి దేకైనా సరే
దేంట్లో చేసేది అది
అది నెట్ షాప్ కేలిన చేస్తారు మీ సేవకులో చేస్తాని మీ సేవలో చేపించుకున్నా మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని పోతే వాళ్ళే చేస్తారు అంత అది ఆధార్ కార్డ్ లో అంతా ఇంకా
చెప్మే నోట్ల గుళ్ళలు వచ్చేసాయ్ మే
నీకి నీకెందుకు అన్ని గుళ్ళలు వస్తాయి నిక్ గాని ఆ పిల్లకి గాని
నాకు అది చిన్నప్పటి నుంచి అంతే నాకంతే నా తమ్మునికు అంతే మాకు వేడు ఎక్కువ ఉంటే గుళ్లలు వచ్చేసాయి నోట్లో
వేడికి తట్టుకోలేరా
ఆ మజ్జిగ ఎక్కువ తాగుతా అంటాం ఇద్దరం అంతే
అది ఎక్కువ తాగుతే ఏమైతుంది ఇంకా మంచిదే కదా
అందుకే మజ్జిగ ఎక్కువ తాగుతాం అయినా కూడా వస్తాయి వేడికి వచ్చేస్తాయి నాకు అసలు ఉండలేను నేను
ఆ
మా ఇద్దరికి ఒకేసారే వస్తాయ్ అది ఇంకా విచిత్రం
హ
నాకు వచ్చినాయి ఏద గుళ్ళలు లేసాయి రా అని చెప్తే నాకు కూడా అంతేమే అని చెప్తాడు వాడు కూడా
హ్మ్
నెలలో రెండు మూడు సార్లు అయినా అది
ఏదో టాబ్లెట్స్ వేసుకుంటా అన్నావే
ఎస్కుంటాన్న అది యూస్ లా అందుకే వదిలేసా జల్ పుసుకుంటా ఒ ఉంటుంది
హ్మ్
మే రెఫర్ చేద్దామని ఓపెన్ చేస్తే యువ యువర్ ఆల్రెడీ రెస్పాండెడ్ అని వచ్చింది మే
నువ్వు కాదు వేరే వాళ్ళకిఎవరికన్నా చే చేస్తా వాళ్ళు పిల్ చేయాలి నువ్వేందు మే పిల్ చేస్తావ్
ఓకే ఓకే నేను ఇప్పుడు వాళ్ళకి షేర్ చెయాల
ఆ
ఉ
ఇంకేమి
చెప్పు
ఏమి లేదు రేపు బుక్స్ ఏమి తే మన్లే కదా ఒక ఒక బుక్ తెచ్చుకోవాలి అంతే అది ఫస్ట్ పీరియడ్ జరుగుతుంది
ఉమ్
నా ఇ జరిగింది చూడు పీసిబి ల్యాబు అట్లే కదా
ఉమ్
ఉమ్ అనుకుండా నోరు తెరిచి మాట్లాడుమే
ఆహా నా తమ్మునికి మెసేజ్ చేసాం నా రి రిజిస్టర్ అవ్వురా అని
ఉహూ
ఉమ్
హబ్బా ఒక పేజ్ రాస్తే అయిపోతుంది బొమ్మలు కూడా ఉన్నాయి బుక్కు దేమ్మంట రేపు కాలేజ్ కి రేపు బుక్కులో బొమ్మలు వేసేస్తా సరిపోతుంది
ఉమ్
మా పదమూడు పేజీల అని చెప్పిందా ఆ అమ్మా ఇరవై పేజీలు దాకుంటాయి
విఎల్ ఎస్ అయ్యా అవి డిప్పా
మీ డిప్పు అందరివి ఇంకా ఇరవై ఎనిమిది అట్టున్నాయని చెప్పింది ఈ పిల్ల కన్నా ఎక్కువ ఎవరు రాయలే అనుకున్నా నేను
పావని కంటేనా
ఉమ్ ఫుల్లు రాసేది ఈ పిల్లే గదా
ఉమ్
ఆ ఏం చేస్తున్నారు మీ వోళ్లు
ఎవరు
మీ వోళ్ళు
మా రూమ్ వోళ్ళ
ఉమ్
ఉమ్ వాళ్ళ అసైన్మెంట్లు రాస్తా ఉంటారు రోజు వాళ్ళ వాళ్ళకి ఎట్లా ఇస్తారో తెలుసా మనకి అంత తీర్ మోనికా
అవును వైషు కూడా కూర్చొని రాస్తానే ఉంటుంది ఉహూ మేలేలే వాళ్లతో పోల్చుకుంటే మనమైనా క్లాస్ లో కూడా రాస్తాంటం మనకు రాసినట్టు తెలీదు
ఉమ్
మనకు పట్టించుకోరు కాబట్టి ఒకరో ఇద్దరు అన్న రాయొచ్చు ఎక్కడది ఇంకేమి మే
చెప్పమ్మా రే రేపిమిటి టిఫిను
టిఫిన్ ఆ తెలీదు నాకు తెలిసి ఉప్మా అన్నా ఇడ్లీ అన్నా ఉంటుంది సేమియా ఉప్మా ఆ రెండుటిలో ఏదో ఒకటి ఉంటుంది ఉమ్ రేపు పా ఆ పిల్ల కూడా తెస్తాననింది పొంగలు బా తిందామని అందరం వచ్చి రోజు
ఈ మధ్య బాగానే తింటున్నాం మౌనిక ముందు అసలు ఏం తి ర్మ ముగ్గురం ఒకదే ఒకే మొహం వేసుకొని ఆకలేస్తంటుంది తెలుసా నే
నాకేమో నచ్చదు సుమ్మ ఏంది గొడవ పక్కనా
నీకు పినిపిస్తాందా నాకూడా వినిపిలా మే నీకు ఎట్లమే వినిపిస్తాన్నది అదే నేను వింటానాను
ఏటో ఒక్కట వినిపిస్తుంది
సోపు
అబ్బా సోపుల గురించి ఒకరి గొడవ పడతారు
ఏమోలే నువ్వు చెప్పు మే బట్టలు ఉతకాలి మే బూరు వారాలా నుంచి అట్లే ఉన్నాయి మే స్వామే
నువ్వు ఇంగా చెప్తానే ఉండవు ఉతకలేదు అని నేను బట్టల అయితే తిన్ గూడా తిలే యాడ చూసినా గ్యాస్ న్యూసే అసలు గూగుల్ రీఫ్రెష్ చేస్తే గ్యాసే ఎఫ్స్టీల్ ఫైల్స్ పోయింది క్రికెట్ పోయింది గ్యాస్ వచ్చింది ఇంగ పోతే పెట్రోల్ వస్తుంది ది పెట్రోల్ పోతే నెట్ వస్తుంది
అవును పెట్రోల్ కూడా ఉండదంట నే
అవును కొన్ని డేస్ పోతే పెట్రోల్ ఉండదు ఆ కొన్ని డేస్ పోతే నెట్ ఉండదు ఆ కొన్ని డేస్ పోతే మనుషులే ఉండరేమో
అయినా ఏంది మే యుద్ధాలు జరిగినప్పుడు ఆ చెడ్డవాళ్ళు చనిపోళ్ళ కాని చిన్నపిల్లలు చిన్న పిల్లలు చనిపోతున్నారంట
వాళ్ళకే ఉండాల కొంచెమన్నా వాళ్ళు వాళ్ళు కొట్టుకుని అసలు ఎందుకు వస్తాయి యుద్ధాలు నాక్కూడా అర్థం కాదు అ హలో
ఆ
చెప్పు కోరస్ ఇస్తున్నావు ఏం మే ఆ అంటా
అయిపోయిందా రాసేది ఇంక లేదా
ఇప్పుడే అయ్యింది పెట్టా
మనీ ఎప్పుడు పడుతుందో
తెలీదు పడుతుంది మనం ఈ రోజు రేపు రేపు సబ్మిట్ చేసి పెట్టేస్తే పడిపోతుంది
లేదు మౌనిక నాకు ఉన్నట్టుండి ఒకసారి ఒక టాస్క్ వచ్చింది అన్మాట అది ప్రొఫైల్ టాస్క్ లాగా అంటే ఆ ఏ ఊరు ఏమి ఆ మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అట్లా వచ్చింది ఫుల్ చేసా ఆ టాస్క్ కి హండ్రెడ్ రూపీస్ వచ్చింది తెలుసా ఇంత వరకు అ మనీ పడలే ఎప్పుడు నేను చేసింది ఒక సిక్స్ మంత్స్ బ్యా క్ చేసింటా అనుకో
ప్రోఫైల్ టాస్క్ లంతా పడవేమో అది ఇది కలిపి పడుతుందిలే నీకు
ఆ నేను అదే అనుకుంటాన్న
మ్మ్ హ్ బా మా స్కూల్ ఫ్రెండ్స్ కి ఏం స్టైల్ పెరిగిపోయింది
నువ్వు బడుమే
ఆ కాదమ్మ స్వామి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలగర్ని మెయింటైన్ చేస్తున్నారు స్వామి ఒక్కొక్కరు అవసరం లేదు మనకు అట్లాంటి వి అవసరం లేదులే ఒక్కర్తోనే ఎగలేక చస్తున్నా
ఇప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలే మేల్లే
వాళ్ళు కూడా అట్లే ఉండార్లే
కొంతమంది అబ్బాయిల జీవితానికి మరికొంత మంది
మంచిగున్నోళ్ళు చూసుకోరు కానీ మళ్ళీ ఆ బా అమ్మాయిలు ట్రూగలేరు అది ఇది అంటారు ఆ ఉన్నవాళ్లు ను సక్రమంగా చూసుకోవాలి మెయిన్
మే అట్లా వదులుకున్న వాళ్ళకే మే నెక్స్ట్ వచ్చాక అయ్యో వాళ్ళని ఎందుకు కుదులుకున్నానే అనిపియ్యాల మే అట్ల జరగాలి
కొంతమందికి అనిపి పించదు కూడా అనిపించదు ఎందుకు అనిపించదో నాకు కూడా అర్థం కాదు
ఖచ్చితంగా అనిపిస్తుంది ఇప్పుడున్న జెనరేషన్ ల అమ్మాయిలు మామూలుగా లేరు ఒక్కొక్కరు
మంచోల్లు దొరికినపుడు మంచిగానే ఉండాలా ఎగ్జాంపుల్ నేనే నాకున్నారు కదా కానీ అన్నిట్లో మంచివారు నాకు అట్లేం కాదు జస్ట్ అర్ధం చేసుకునే దాంట్లో మాత్రమే ఇకఅన్నిట్లో నాకు ఓకే ఓకే
టైం అయింది లక్ష్మీకి చేస్తా లక్ష్మీ నం